ఒ హలో
హలో
నా వాయిస్
ఆ ఇనిపిస్తుంది
ఎం చేస్తున్నావ్
ఏం లేదు పడుకోనున్న నువ్వు
నిన్ కూడ
మ్ తిన్నవా మ్ తిన్న తిన్నను
ఆ జస్ట్ తిన్నా
అచ్చా
ఇంకా ఏమన్నా వర్క్స్ ఏమైన్నా ఉన్నాయా నీకు లల ఫ్రీయా
ఫ్రీయనే నేను నువ్వు ఎన్న బర్స్తున్నాయా నీకు
ఎది లేదు ఫ్రీ గున్నావర్ సర్కు కొంచ్
అడగాలనుకుంటున్నాను మీ సైడ్ ఫెస్టివల్స్ ఏమింటాయి అసలు అంటే మా సైడ్ ఆల్మోస్ట్ టుండవే మీకు ఉంటాయి బట్ ఇంకేదైనా డిఫరెంట్ గా మా ఫెస్టివల్స్ ని ఎలా చేసుకుంటారు నార్మల్ గా
ఇక్కడ ఫెస్టివల్స్ అంటే సేమ్ ఇక్కడ ఉన్న వాళ్ళనే చేస్తాం బట్ కొన్ని కొంచెం కొన్ని డిఫరెన్స్ గ ఉంటాయి లైక్ అం దసరా డిఫరెంట్ గా ఉంటది అండ్ కొంచెం దీపావళిలో ఇం కొంచెం డిఫరెంట్ గా ఉంటది
ఓకే
అంటే నవరాత్రి ఎక్కువ సెలబ్రేట్ చేస్ తం మ్ దసరా అంటే మీ రేలా చేస్తారు
మేము మోస్ట్లీ దసరా అంటే మా ఇంట్లో అంటే మా ఇంటి సైడ్ అయి తే బొమ్మలు కోలువు పెడుతాము ఫస్ట్ మొత్తం నైన్ డేస్ కదా సో నవ అ ఆ నైన్ డేస్ లో మేము బొమ్మలు కొలువు పెడుతాము రోజు వచ్చి తాములం ఇవ్వ డం లైక్ ఇవన్నీ ఉంటది బొమ్మల కొలువు చూసి తంబులం ఇవ్వడం తంబులం అంటే లైక్ అందరికి ఇస్తారు లైక్ ముతైదులు చిన్న పిల్లలు కానీ లాస్ట్ డే మాత్రం కన్యాపిల్లలు అ కన్యాపిల్లలు అంటారు కదా లైక్
అవును అమ్మాయిల్ మాత్రమే
ఆ అమ్మాయిలు మాత్రమే లైక్ ఒక ఎంగేజ్ గర్ల్స్ వాళ్ళని పిలిపిచ్చి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని అంటే లైక్ గాజులు కాటుక ఆ అన్ని నెయిల్ పాలిష్ ఇవన్నీ ఉంటాయి కదా అమ్మాయిలకి సంబంధించి అవన్నీ పెట్టి రన్నమాట సో ఇలా జరుగుతుంది మాది ఆల్మోస్ట్ బొమ్మలు కొలువు ఉంటుంది ఇదే మాకైతే మెయిన్ దసరా అంటే ఇదే బొమ్మలు కొలువు పెట్టి మ్ ఇవి పెట్టి చేయడంము రోజు దేవుడికి ఏదో ఒక ప్రసాదం చేయడం
నాకు ఆ బొమ్మలు కొలుడం భలే ఇష్టం
మ్ నాకు చాలా ఇష్టం నేను చిన్నప్పుడు మ ఇంట్లో పెడుతూ ఉంటే నాకు మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ బొమ్మలు అంతా అరేంజ్ చేయడం అనమాట ఆ మేమేం చేస్తాము ఈ నవరాత్రి అయిపోన వెంట అన్ని ఒక న్యూస్ పేపర్ లో చుట్టి పయైన పెట్టేస్తాం దాన్ని దించి దాని అన్ని నీట్ క్లీన్ చేసి స్టెప్స్ అరేంజ్ చేసి ఆ స్టెప్ స్టెప్ లో గుడా కొన్ని ఆ లైక్ ఆచారాలు ఉంటాయి ఈవెన్ గానే పెట్టాలి హాట్గా పెట్టకూడదు అనమాట స్టెప్స్ అనేది
ఈవెన్ గా
ఆ ఈవెన్ అంటే టూ ఫోర్ స్టెప్స్ లేకుంటే సిక్స్ స్టెప్స్ అలా పెట్టాల అన్నమాట
ఓకే
అలా పెట్టి చాలా పెడతారు ఫస్ట్ దేవుళ్ళని పెడతారు దేవుళ్ళని బొమ్మలు పెడతారు తర్వాత పెళ్లి సంబంధించినవి ఉంటాయి కదా బొమ్మలు
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేడతారా
ఆ పెళ్ళలి కొడుకు పెళ్ళికూతురు మొత్తం పెళ్ళికి సంబంధించిన అంతా పెడతారు పూజారి ఉంటారు అన్నీ ఉంటాయి ఆ అమ్ అమ్మాయి సైడ్ వాళ్ళు అలా తాలిబొట్టు కూడా ఉంటది లీటర్లీ తర్వాత మళ్ళీ బుడిగీలు తెలిసినగా మ చిన్నప్పుడు ఆడు
అవు అవును నా క అవి చూడ్డమే చాలా ఇష్టం అసలు నేను ఎప్పుడు ఫోన్ లో చూసిందే కానీ డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు
ఈ సారి ఈ సారి పిళస్తస్తా నేను అలాగా వావ్ బొమ్మల కొలువులు ఇవన్నీ ఉంటాయి లైక్ కిచెన్ సెట్ ఒకటి తర్వాత మళ్ళీ టిఫిన్ షాప్స్ అనేసి ఒకరు ఉంటారు ఆ సెట్ంగడి ఆ సెట్ షాప్స్ అనేసి అలాగా అన్ని ఉంటాయి ఆ కిరాణా షాప్స్ ఇవి కూడా పెడతా కొంతమంది జూ పార్క్ కూడా పెడతారు తెలుసా అంటే ఈ సె నిజంగా ఈసక్క తీసుకోవచ్చు ఆ నిజంగా ఇసుకం తెచ్చి దాంట్లో బొమ్మలు పెడతారు అనిమల్స్ బొమ్మలు గాని కొంతమంది అక్వేరియం పెడతారు
అలా పెట్టడానికి ఎందుకు పెడతారు తెలుసా
నాకు ఐడియా లేదు పెద్దగా అంటే ఇది ఆచారం అందరికీ లేదు ఓన్లీ బ్రాహ్మన్స్ వరకు ఇంకేమీ ఉందన్నమాట సో బ్రాహ్మిన్స్ కి ఇలాగా ఇది ఒక ఆచారం అంతే ఆ అంటే అమ్మ అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి
ఆహా
సో ఇలాగా మేము రిప్రజెంట్ చేస్తాం పండడుగనే ఒకరు ఒకరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మా సైడ్ ఇలాగ రే రిపజెంట్ చేస్తాం అనమాట మీరు ఎలా చేస్తారు వెస్ కదా మీకు ఉంటుందా బొమ్మల కొలువు
ఆ హావ్ బొమ్మల కొలువు ఉండదు దసరా డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా చేస్తాం మేము
ఉ
లైక్ ఓ నైన్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది నువ్వు రా ఫస్ట్ నవరాత్రి నుంచి స్టార్ట్ అయ్యి దసరాక్ ఎండ్ అవుతుంది సో నవరాత్ర అంతా ఫాస్టింగ్ ఉండడం అమ్మవారికి యా ప్రతి రోజు ఉంటారు ఓన్లీ ఫ్రూట్స్ లిక్విడ్ థింగ్స్ లిక్విడ్ లో కూడా వితౌట్ సాల్ట్ ఓన్లీ షుగర్ ఫ్రూట్ జ్యూసెస్ అట్లా నైన్ డేస్ ఉంటారు కొందరు ఎయిట్ డేస్ ఆర్ సెవెన్ డేస్ ఉంట ఆ లాస్ట్డే కి ఇట్లే నువ్వున్నావుగా కన్య పిల్లల్ని పిల్చి అమ్మాయిలని లైక్ వాళ్ళ కి వస్తువులు ఇస్తారని అట్లా మేము వాళ్ళ అమ్మాయిల పిలిచి వాళ్ళక్ ఫుడ్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం లైక్ వాళ్ళు తొమ్మిది అమ్మవార్లుగా పూజిస్తాం వాళ్ళని
ఓహో ఓకే
వాళ్ళని పూజించి అండ్ వాళ్ళకి వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వాల్కి లైక్ ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తాం అండ్ దసరా రోజు మేమ్మీ నైన్ డేస్ ముందుగా ఏం చేస్తామంటే ఒక ప్లాంట్ వేస్తాం అన్మాట లైక్ అది మొక్క జొన్న లైక్ జొన్నలు అవంతా వేసి ఒక ప్లాంట్ వస్తుంది మొక్కలోస్తాయి ఎయల్లోయిష్ కలర్ లో వస్తుంది దాన్ని లాస్ట్ దసరా రోజే కోసి దానికి పూజ చేసి మేము అవి పెద్ద మా కంటే పెద్దవాళ్ళ దగ్గర బొట్టు పెట్టుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఆ ప్లాంట్ మాకు తల్ల్లో పెడతారు అబ్బాయిలకి అయితే షోల్డర్ పెడతారు అలా అలా సెలబ్రేట్ చేస్త సం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి
దీని ముందు ఏం స్టోరీ తెలుసా నీకు
నాకు అంతలా తెలిదు ఏమో చేస్తావుంటే అది చూస్తూ అలానే కంటిన్యూ అయిపో
అంతే నేను కూడా చిన్నప్పటి నుంచి చూడ్మే కానీ ఎందుకు గుమ్మలు గలువ పడుత ఇవంత అడిగది తాను ఎక్సైటింగ్ ఉండే ఆ
ఒక్క రోజు ఒక్కొక్క అమ్మవర్ణన్ని తెల్సాంతే గాని ఇది ఎందుకు జస్ట్ అంతే ఆల్మోస్ట్ కొంచం పెద్ద వాళ్ళ దగ్గర బ్లెసింగ్స్ తీసుకోవడం అంతే అంతే అనుకుంటున్నా
ఉ అంతే నాకూ దివాళి దివాళి మాకైతే ఏం పెద్దగా ఏమి ఉండదు
దివాళి అంటే నార్మల్ ఫస్ట్ మీ అందరికి ఫస్ట్ నరక చతుర్దశి దాని తర్వాత ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తారు దానికంటే కొన్ని రోజుల ముందు నుంచి మాకు ధన్ తరసం స్టార్ట్ అవుతుంది అండ్ న నవ్తావేమో చెప్తే కుక్ కుక్క పూజ కాకి పూజ చాలా చేస్తరు ఆ లైక్ ఆ ఆవు పూజ అవన్నీ చేసి మళ్ళా దాని తిరజస్ అంటారు ధన్ తిరస్ రోజు ఏదో ఒక వస్తు లైక్ గోల్డ్ కానీ సిల్వర్ గానీ లేకపోతే ఇంట్లో యూజ్ అయి చీపుర్ కానీ లక్ష్మిీ అంటారుగా అలాంటి వి కొంటారు దాని తీస రోజు అండ్ కుక్క పూజ రోజు కుక్కకు ఫుడ్ పెడత తారు కాకి పూజ రోజు కాక్కి ఫుడ్ పెడతారు గో ఆవు పూజ రోజు ఆవుక్ ఫుడ్ పెడతారు చాలా ఉంది దాం
తెలర్తే
ఆ మే కొంచెం వింత అనుకో
హ్మ్
అం మళ్ళొస్తుంది లక్ష్మి పూజ వస్తుంది, లాస్ట్ లక్ష్మీ పూజ దాని తర్వాత నరక చతుర్దశి వచ్చి మళ్ళీ లక్ష్మీ పూజ వస్తుంది.
ఒకే
లక్ష్మీ పూజ రోజు యాస్ యూజ్వల్ దీపావళీ జరుగుతుంది దాని తర్వాత కొన్ని డేస్ కి ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ది ఫెస్టివల్ వస్తుంది లైక్ ఇప్పుడు మనకు రాఖీ పండగ జరుగుతుందిగా.
అవునవును.
అలా ఇది పూరి జగన్నాథ్ ఉన్నారుగా
ఉ ఉ అవును.
ఆయన వాళ్ళ సుభద్ర ఆ ఈ ఫెస్టివల్ కి మెయిన్ వాళ్ళే స్టార్ట్ చేశారనమాట. భాయి దూజ్ అంటరు.
ఆహా
వాళ్ళిద్దరికి ఫస్ట్ స్టార్ట్ అయింది అది మేం చేస్తాం అనమాట లైక్ అ తమ్మున్ని కూర్చో తమ్మునైనా అన్ననైన కూర్చోబెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి లైక్ వాళ్ళని పూజ చేసి
ఆహా నాకు రక్షాబంధన్ తప్ప ఏం రాదు.
అంతే ఆ ఆల్మోస్ట్ రక్షాబంధన్ లాగే బట్ ఇక్కడ రాఖీ ఉండదు బొట్టు పెడతాము మాలె మాల వేస్తము. ఆ మాల కూడా మేమే లైక్ అక్క వాళ్ళు కాని, చెల్లి వాళ్ళు కానీ కుట్టి బంతి ఆ బంతి పూలతో కుట్టి పెట్టుకుంటాం ఇంట్లో.
ఆహా ఓకే. మా దీపావళి సాలా సింపుల్ అసలు ఏమి ఉండదు, ధనక చతుద్ర రోజు ఏం లేదు నరక చతుర్దశి రోజులు కాదు. పక్క రోజు ఇంకా దీపావళి ఆ రోజు కొన్నిసార్లు ఆ రోజే కూడా దీపావళి స్టార్ట్ అయిపో తుంది లైక్ ఈ తేదీ ప్రకారం ఆ అలాగ ఇంగ దీ దీపావళి రోజు ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఇంకా దీపాలు పెట్టడం, వన్ వీక్ ముందు నుంచే దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తాము. ఎగదో మాసం ఉం ఉంటుంది కదా దీపావళి స్టార్ట్ అయినా మాసం నా నాకు తెలిదు కరెక్ట్ కార్తీక మాసం రైట్. కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి దీపాలు బయట పెట్టడము, ఇగ దీపావలీ రోజు పెద్దగా ఏం లేదు క్రాకర్స్ కాల్చడం ఇవే మాకైతే పూజలేం ఉండదు. ఆ అది మాది నార్మల్ గానే ఉంటయి, కొన్ని రోజుల తర్వాత ఆయుధ పూజ అనేది జరుగుతుంది. దీపావళి పక్క రోజన్నా ముందు ఇగ అలాగా ఇంకా ఆయుధ రోజు బండ్లు గా బండ్లు గాని టీవీ గాని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ వాటికి పూజ చేసుకుంటాం. మాది అయితే అంతే దీపావళి దానికి మించి పెద్దగా ఉండదు మేము బాగా ఎక్ పెద్దదిగా చేసుకునేది దసరా, సంక్రాం తి మాత్రమే మా సైడ్. ఆ తెలుగు పండగలు కదా, సంక్రాంతికి చాలా ఉంటుంది. ఆ సంక్రాంతి రోజు ఫస్ట్ మేము పొంగల్ పెడతాము.
ఆ
తర్వాత అంటే ఇంకా విలేజెస్లో అయితే అక్కడ బాగా ట్రెడిషనల్గ జరుగుతుంద్ గొబ్బమ్మ బ ట్టడము ఆవుక్ పూజ చేయడము ఆ బియ్యం దానం జే డమూ ఇవన్నీ కొంచం ట్రెడిషనల్గా ఇంగ మనము మన ఊర్లో ఇవన్నీ కుదరదు.
అవున్లె
నేను సంక్రాంతి రోజు పొంగల్ పెట్టడము ఇవన్నీ ఉంటది తర్వాత ఉగాది వస్తుంద్ ఉగాది పచ్చడి చేస్తాము. లైక్ మాది మెయిన్ పండగలంటే వచ్చేది ఫుడ్క్ సంబంధించింది అంటే సంబంధించిందంటే పండగల్ జరుపుకోవడము ఎందుకంటే ఆ ఫుడ్ ఫుడ్ కేం గావాలీ ఆ రోజు ఫుడ్ ఏం చేయాలనేది మా థాట్ ఉంటున్ అంతేగాని దాన్నీ ఎలా సెలబ్రేట్ చే ఫుడ్ ద్వారా సెలబ్రేట్ చేస్కుంటాం మేం అంతే పండగల్ని
అవున్లె
ఆ సంక్రాంతి అంటే పొంగలు, ఉగాది అంటే ఉగాది పచ్చడీ అలాగుంటుంది. ఇంకా వినాయక చవితి రోజు గుడ అంతే ఆ వినాయక్ వినాయకుడు పూజ్ చేసి ఆయనకి నచ్ నవి చేస్తాము అలా అంటున్న భోగి ఆయ్ నాక్ తెల్సి మీది మీరు గుడా చేస్తార్ ఆల్మోస్ట్ ఆ అన్ తె సంక్రాంతి గుడా మీరు గుడ సేమ్ ఇలానే చేస్తారు.
ఎక్కు ఏం చేయం లోడీ అన్ జరుతుందీ బట్ మేము అది చేయం మా దాంట్లో సంక్రాంతి అసల్ లేదు.
మ్ ఓ అవునా
హ్మ్
ఓకే
మ్
అంటే?
ఓకే నెక్స్ట్ టైమ్ మళ్ళీ మాట్లాడ్తాం.
ఓకే బాయ్ బాయ్